హలో
ఏమ్ చేస్తున్నారు
ఎమ్ చేయట్లేదు పడుకొని ఉన్నం మీరేం చేస్త చిన్నారు
ఏం చేయలే తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా ఏం కరీ
ఇక్కడ హాస్టల్లో ఏదో కర్రి చేశారు వాడ కర్రి అంటా
అవునా ఎలా ఉంది బావుందా
అస్సల్ బాగోలేదు ఫుడు
అవునా మాకు బోండా చేసారు
హు
అదేందో ఎలా బట్టలా ఉంది
ఏం ఫుడ్ బావుండట్లేదా
లేదు చాలా వారెస్టు చేస్తున్నారు ఫుడ్ ఇక్కడ
మీర్ ప్రిపేర్ చేసుకోవచ్చా
లేదు మాకు కేటిల్ ఉంటే చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఎలో లేదు అంతగా సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవాలి
మీకు వండచ్చా
వచ్చండి మీకు ఒచ్చా మీ చ్చుకోండి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది
మీరేమన్న నేర్పిస్తే నేర్చుకుంటా ఏమన్న చెప్తారా రెసిపీ
ఏం రెసిపీ కావలి
పప్పు ఎలా చేస్తారు చెప్త
ఏముంది పప్పు బెల్ కలిపి ఆమ్ కడిగేసి కొంచం పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తాము ఒక ఫోర్ విజిల్స్ త్రీ విజిల్స్ రాగానే కట్ చేసేసి అవి ఆ ఆవిరిపోయినంత వరకు ఉండాలి అది ఆవిరిపోయినాక కొంచం సాల్ట్ లేదా ఉప్పు వేసేసి ఆ ఏమంటారు ఎనిపేస్తే సరిపోత్ తుంది అయిపోతుంది అలానే టొమాటో పప్ ఓ మనం టొమాటో పప్ చేసుకోవాలంటే పప్పు కడిగేసి అందులో టొమాటోస్ ఆ మ్ పచ్చిమిర్చి ఇంకా సంథింగ్ సంథింగ్ ఏసుకొని అది గ్యాస్ మీద పెట్టేస్తే అయిపోతుంది
హు చేస్తారా మీరు ఇంట్లో వంటలు
ఆ చేస్తాం
ట్రిప్స్ ఏం ప్లాన్ చేయలే ఉగాది కదా
ఆ లేదు నోటిప్స్
ఉ ఇంకా ఎక్కడికేళ్ళలేదా ట్రిప్పు ఏమన్నా హాలిడేస్ లో అట్లా ఆ
అక్కడ బాయిన్ బాగా జరిగింది బాయి జయ్ చేసాం ఆ డ్యాన్స్ సేస్ సాంగ్స్ యాంకరింగ్ ఇంగల బాగుంది
మోనా ఇ అంతే గ్రాండ్ గా ఉంటా
ఆ బాగుంది ఉండు యావరేజ్ చికెన్ ఆ బిర్యానీ చికెన్ కర్రీ సథింగ్ స్వీట్ వడా సంథింగ్ సంథింగ్ పెట్టేశారు
క్లాసెస్ జరుగుతున్నాయ
క్లాసెస్ జరుగుతాయి మండే నుంచి జరుగుతాయి ఇంకా అంటే ఇప్పుడు ఫెస్ట్ మూల్ లో ఉన్నారు కదా అందరుూ నిన్ననే ఫెస్ట్ అయిపోయింది ఇంగ ఇప్పటి నుంచి ఎ టటు ఈ రోజు ఉఊగా ది ఉగాది కి స్పెషల్ ఎంటి
అదికి మాకు కేసిర్ బాద్ చేశారు
మ్మ్ బాగుందా
పర్లే ఏదో
మ్మ్ మాకు ఏదో హల్వా పెట్టారు
మ్మ్
కర్రీ ఏమో వడా బజ్జీ సథింగ్ ఏదో కర్రీ చాలా వరెస్ట్ గా చేసారు ఫుడ్
క అంతే ఇంగ హాస్టల్ అనమాట తే ఎల్లావా తిరుపతి ఎప్పుడైనా
తిరుపతి ఇల్ ఏ చిన్నప్పుడు ఎప్పుడే వెళ్ళాము బట్ ఇంకా వెళ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ తో ప్లాన్ చేయాలి
చూసేకి తిరుపతి
మ్మ్ మీరు వెళ్ళారా అవునా
మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతేగాని ఆ నెక్స్ట్ మంత్ గాని వెళ్తాం
మ్మ్ ఫ్యామిలీ ట్రిప్ ఆ ఫ్రెండ్స్
ఫ్యామిలీ ట్రిప్
ఓకే బా ఎంజాయ్ చేసారు అట్టయితే
ఆ ఎస్ అవును ఊమ్ మీరు ఫ్యామిలీ ట్రిప్ తో వెళ్తారా
మేమా ఫ్రెండ్స్ స్తా అనుకుంటున్నాం ఫ్యామిలీ ట్రిప్ప ఫ్యామిలీ ట్రిప్ ఏం వెయ్యం ఇప్పుడు
ఉమ్
మొన్ననే ఒక ఏసొచ్చాము ఒక ట్రిప్పు చిన్న ట్రిప్
ఏం ట్రిప్పు
ఇక్కడ మా సైడు కొంచెం అమ్మ అయమంటారు టెంపుల్ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కెళ్ళొచ్చా అక్కడ జయింట్విల్ బ్రేక్ డాన్స్ అన్ని ఉన్నాయి
బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు
ఆ చేసాం బాగుంది బా మంచిగా ఉంది
ఓ హో
ఫుల్ ఎంజాయ్
ఎవరెవరు ఫ్యామిలీతో వెళ్లారు
అమ్మ నేను చిన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ తాతయ్యా అందరూ వెళ్లాం మా అమ్మ వాళ్ళు
ఫుల్ ఎంజాయ్ అయితే
ఆ ఫుల్ ఎంజాయ్ చేశాం మళ్ళీ ఇంకొకటి ట్రిప్పు ప్లాన్ చేయాలని చూస్తున్నాం
తిరుపతి ప్లాన్ చెయ్యండి తిరుపతి సూపర్ ఉంటది చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి
తిరుపతి అంటే కొంచెం కష్టం బట్ ట్రై చేయాలి
చాలా ఉన్నాయి కింద ప్లేసెస్ కపిలతీర్థం తలకోన జూ పార్కు ఇంకా
ఇక్కడ ఇటు వేసే పెన్సిల్స్ కూడా ఉంది అంటి కదా
ఆ ఉంది వెళ్ళాలి ఆ అవును
వెళ్ళారా మీరు ఎప్పుడన్నా అవునా బావుంటుంది అంట అక్కడ వాటర్ ఆ లక్ష్మీనరసింహస్వామియో సమ్థింగ్ ఎవరో ఉన్నారంట
వెళ్ళాలి చూడాలి
మేము వెళ్ళాం అనుకుంటున్నాం. ప్లాన్ చేస్తన్నాము మా ఫ్రెండ్స్ మేము వెళ్ళాలి. ఫ్రెండ్స్ తో ఎలితేన బాగుంటుంది.
ఔ వాటర్ ఫాల్స్ అంటే ఫ్రెండ్స్తో వెళ్తేనే ఎంజాయ్ ఉంటది
మ్మ్ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఆ ఫ్యామిలీతో మాకు ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటది కద. ఎందుకంటే అందరు ఎంజాయ్ చేస్తాం కదా. వాళ్ళ అమ్మ వాళ్ళు అయిన ఎవ్వరైన సరే
ఫ్రెండ్స్ తోనే బాగుంటది ఎంజాయ్ ఎ
మిమేక్ హ్ ఫ్రెండ్స్ తో కన్నా ఫ్యామిలీతో ఎక్కువ వెల్లాము. ఫ్రెండ్షిప్ చేసి మాకు ఫ్యామిలీ అలవాటు ఫ్యామిలీతో ట్రిప్స్ కాని ఎక్కడికెని ఏమైంది సంగతి ఫ్రెండ్స్ తొ బీచెస్ అలా వెళ్ళాము. అంతే ఇంకెక్కడికి వెళ్ళలా ఒకసారి హా వెళ్ళాము వెళ్ళాము ఇక్కడ మాయకాడ్ బీచ్ అంతే ఒక టూ టైమ్స్ వెళ్ళాము. అవును మొన్న శివరాత్రికి వెళ్ళాము బాగుంది టెంపుల్లు
అది ఏదో పెద్ద శివలింగం ఉందంట కదా. ఉ
సిక్స్టీ ఎత్ ఫీట్ సో ఏమో వస్ ఉంది చూసాను ఆ చూసాను చూసాం వెళ్ళాము. ఆయన దగ్గర కి వెళ్ళాము. దర్శనం అయింది. హ్మ్ ఇంకా బీచ్ లోకి వెళ్ళి ఇసకతో చేసాం మేము శివలింగాన్ని మేము నాకు ఫ్రెండ్స్ అయినవాళ్ అలా అలా ఎంజాయ్ చేసి దారిలో తినుకుంటూ అలా ఒచ్చేసాం వెళ్లాలి మళ్ళి మొన్న కాళహాస్త్రీ వెళ్ళాం. మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలి. ఆ శ్రీ కాళహాస్తి.
ఏం గ్
శివయ్య శివయ్య బాగుంటదండి శివ్ పర్ ఉంటుంది ఎళ్ళండి వ్యువ్ కూడా అక్కడ చాన ఆ బాగుంటది కేజ్ ఫువ్వా
ని ట్రై చేస్తున్నా ఏం కుదరట్ లేదు శ్రీ కాలహస్తికి ఉమ్
ఫ్రెండ్స్ తో ట్రై చేయండి. వెళ్ళడానికి బాగుంటుంది. ఇక్కడ మేము వెల్లోచ్చేసాము. బాగుంది ఒక వన్ డేనే సరిపోతుంది.
వన్ డే సరిపొతదా టైము
ఆ సరిపోతుంది
నెక్స్ట్ టైమ్ ట్రై చేయాలి యెళ్ళాలి
ఫుడ్డు బాగ్ బెడతారు బాగుంటుంది ఫుడ్డు కూడా అక్కడ అక్కడే పెడతారా ఫుడ్డు ఆ అన్నదానం పెడతారు ఆ బాగుంటుంది ఫుడ్డు కానీ అక్కడ వాతావరణం కానీ బాగుంటది పీస్ఫుల్గా ఆహా లేదు తిన్లే ఎర్
చాలా ఫేమస్ అంట గా ఉ ఫేమస్ అంట అది చుప్ కాలహస్తి అయి ఉంటది
ఫండ్ అక్కడ బట్ మాకు టైం సరిపోలేదు మేము వెళ్ళే సరికి మళ్ళీ మేము రావాలి కదా అని చెప్పేస్ వచ్చేసాం వెంటనే
ఇనుంచి ఎంత ఎన్ని ఎంత సేప్ పడతది జర్నీ
త్రిఅవర్స్
అయితే బాగా ఇంటజేసినట్టున్నారు
ఆ అవున్ బాగా ఎంజాయ్ జేసాం
ఉ
ఫ్రి బోయింగ్ ఎంజాయ్ చేసాం మీరు వెళ్ళండి వెళ్ళి ఎంజాయ్ చేయండి బాగుంటుంది
సరే గాన్ మళ్ళి చెస్ కాల్ చెస్తా
ఆ సరే అండి అమ్మా ఏంది ఉ